హలొ
హలో
హాయ్ అండి
హాయ్ అండీ
హాయ్ అండీ వినిపిస్తుంద,
ఆ వినిపిస్తుందండి
గుడ్ ఈవినింగ్
గుడ్ ఈవెనింగ్ హు ఎమ్ చేస్తున్నారు.
ఎం చేస్తురు, ఎం లేదండి ఊరికే
అది తిన్నార
ఎం చేస్తూ తినలె అండి ఇంకా డిన్నర్ అవలేదు, లంచె లేట్ అయింది. ఇంకా డిన్నర్ చేయ లేదు. హ మీరు చేసార డిన్నర్.
ఆ చేసాం
ఎం చేసా
ఆలు ఫ్రై చేసా మీరు
మాది ఈ రోజు మటన్ అండీ
అవునా, మటన్ ఎలా చేస్తారు, హుమ్
అమ్మ పంపిచిందీ వచ్చే అప్పుడు, అమ్మ వాళ్ళు పూజ చేసి ఉండె కదా, కోసాలు వాళ్ళు,
అవున, అంటె తేచ్చుకోవచ్చ అండి మీరు
ఆ తీసుకోరావచ్చు,
ఆ అంటె కొంతమంది, బయటికి ఇయ్యరు కదా ఎ
ఊ ఊ ఊ ఊమ్ ఆ దేవత తీస్కోరావచ్చ్ అంట పూజలొ
ఆహ
ఎలా ఉందండి మీ దగ్గర వెదర్ అక్కడ
వెదరూ చల్లగానె ఉందండి ప్రస్తుతానికి,
ఊ వర్షం ఏమైన పడుతుంద అండి.
ఆ వర్ష
వర్షం పడుతుంద అండి
పడట్లె, మీదగ్గర పడుతుందా
ఆ చినుకులు బడ్డాయ్, కొంచెం గాలి దుమ్ములాగ వచ్చింది, సాయంత్రమూ
మా దగ్గర ఎం లేదండి మా మ్ మంచిగనె ఉంది, అంతె వెదర్
ఉహు కానీ చాలా వేడి గా ఉంటుంది ఈ సమ్మర్ లో
అవును వేడి గా ఉంటంటే,
అవును ఇక్కడ మాత్రం కొంచెం చినుకులు పడ్డాయి ఇంకా చినుకులు పడి అయినాక ఇంకా వేడి అనిపిస్తది బాగా,
అవును అక్కడ నుంచి వెళ్తది ఇగ ఆ
ఆవును
ఉను పోతాంటే బరమ రి మా వర్షం అయితే బర్లేదు మ
అవునవును
అదే
అదే ఇటు మా దగ్గర అయితే వచ్చిందమ్మ కానీ ఏంత మంది వాతావరణము అంతా మారిపోతా ఉంది ఏవది పొల్యూషన్ ఎక్కువైపోతుంది దీని వల్ల పైన ఓజోన్ లేయర్ అంత పాడైపోయి చలికాలం ఎండలు ఎండాకాలంలో వర్షాలు వర్ష కాలంలో ఇగ చలి ఎప్పటికప్పుడు సీజన్ మారిపోతా ఉందండి వెంట వెంటనే ఇది ఎప్పుడు ఎలాంటి వెదర్ ఉ ఉంటుందో కూడా మనకు తెలియట్లే ఏ క్షణం వర్షం పడుతుందో ఏ క్షణం ఎండ ఎక్కువ అయితుందో కూడా తెలియట్లేదు
ఎండొచ్చేది కదా ఇప్పుడైతే సెవెన్ అయినా నైన్ అయినా కూడా ఎండ రానే రావట్లేదు
అదే అది కొంచెం అబ్బాయి అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి కదా దాని వల్ల రావట్లేదు అనుకుంటా కానీ ఒక్కపోత బానే ఉంటుంది
అమ్మో ఉడకపోత బాగుంటంది
అదే దీనింతటికీ కారణం ఈ పొల్యూషన్ తినండి
బాగా పొల్యూషన్ బాగా పెరుగుతాంది వాతావరణం అట్లాంటాంది
అ
మీ దగ్గర వర్షాలు బాగ పడుతాయండి
వర్షాల
ఆ వర్షాలు బాగ పడుతాయ
ఆ పడతాయిండి వర్షాకాలంలో బాగపడతాయి హెవీగానే
పడతాయ ఇట్లా డ్రైనేజ్ లునిండిపోతాయాండి
ఆ చెరువులు అంటే తక్కువే అండి ఇక్కడ అవున అమ్మ వాళ్ళ దగ్గర మాత్రం ఇంకా వాగులు వంకలు ఏర్లు ఏహ్ రోడ్లతో సహా కొట్టుకొని పోవడం అట్లాంటివి జరు జరుగుతా ఉంటాయి అక్కడ
అవున
ఇటుయితే చెరువులు అట్లా తక్కువ అండి ఇటు కొంచెం మేము ఉండే దగ్గర కొద్దిగా కరువు ఏరియా అంతా వాగులు వంకలు పారే అది ఏమంటారు పొంగి పొర్లే అంతా ఇదిగా అయితే ఉండవు ఇక్కడ
అదే
ఆ మ్మ్ పడితే పడుతుంది వర్షం సింక్ అయిపోతుంది భూమిలోగాని కరువు కదా ఎట్లాగ భూమి అప్పటికే ఎండి ఉంటుంది ఎంత వర్షం వచ్చినా ఇంకా అది పీల్చుకుంటాది వరదల అయితే రావండి
ఆ వరదలు రావ్ మా దగ్గర మా దగ్గర వస్తాయి వచ్చి అట్లా చనిపోయినొళ్ళు కూడా ఉన్నారండి
అవునండి వరదల వల్ల
ఉమ్ వ రదలల్ల కొట్కబోయి
న్యూస్ లో విన్నానండి నేను గూడా వరదల వల్ల వెహికిల్స్ కొట్కపోవడము వెహికిల్స్ లో మనుషులు ఉండడము
ఆ
చాలా సివియారిటీ ఉ ఉందని విన్నాను ఆ వరద ప్రభావంతో రోడ్డు గూడా చాలా లోతు వరకు కొట్టుకొని పోయింది
అవునవును
తండ్రి కూతుర్లు కూడా చనిపోయారు అప్పుడు
ఆ జాబ్ కనీ వెళ్దామని వెళ్తుంది
ఉమ్
చనిపోయింది ఇద్దరు కొట్కబోయి
తెలియట్లేదు అసలు వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో
ఏ
కాసేపు చల్లగా అయితుంది కాసేపు వర్షం వస్తుంది ఒక్కొక్కసారి ఎండ ఎక్కువ అయితుంది ఏ సీజన్ అంటే ఇష్టం అండి మీకు వర్షాకాలమా ఎండాకాలము చలికాలంలో
చలికాలం అండి ఎండాకాలం అంటే ఎండలు బాగా గొడుతున్నాయి
అవును
చాలా వర్షాకాలం అయితే ఇగ అసలు చెప్పలేం మొత్తం ఇగ రోజు బయటకి యెళ్ళేటటుండదు అక్కడుద
అవును ఇంకా వర్షాకాలంలో పిల్లలకు గూడా జలుబులని జ్వరాలని ఏదో ఒకటి ఇబ్బంది అయితా ఉంటుంది
ఉమ్
అవును
మళ్ళం చలికాలమయిన మార్గాంగానే స్వెటల్ యేస్
ఆ అదే ఎందో అండి మనిషి జీవితం అసలు దేన్ని తట్టుకోలేకపోతుంది మనిషి యొక్క బాడీ
ఆ
ఉమ్ చలికాలమయినా తట్టుకోవట్లేదు ఎండాకాలం గూడా ఎండలకు తట్టుకోట్లే ఎండాకాలము విపరీతమైన ఎండలు సన్ స్ట్రోక్ అవ్వడము అబ్బా డీహైడ్రేషన్ అవ్వడం అయి ఇంకా చనిపోయే వరకు అయితుంది అవి గూడా
అవునండి అసలు
ఒక వెదర్ ఇలా ఉందంటే ఆ వెదర్ ప్రకారము రైతులు ఆ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఏ వాతా వాతావరణము ఎప్పట్లా ఒకే విధంగా ఉంటే ఆ వాతావరణానికి తగ్గట్టు రైతులు పంటలు పొలాలు యే కుంటా ఉంటారు ఈ విధంగా అకాల వర్షాలు అకాల ఎండల వల్ల రైతులు గూడా చాలా నష్టపోతున్నారు ఆ అకాల వర్షాల వల్ల అయితే ఉమ్
పంటలు అన్నీ గూడా నష్టం అయితున్నాయి గదా ఇప్పుడు ఇప్పుడు వేస్ట్ మొక్కజొన్న జేయను పత్తి మిరప అయన్నీ ఆగం గాట్లేవు
వాళ్ళు ఎన్నో నెలల నుండి కష్టపడి. అవును వాళ్ళు ఎంతో ఎన్నో రోజుల నుండి, ఎన్నో నెలల నుండి, కష్టపడి చెమట్ ఇంకా ఇది ట్ చెమట కారుతుంటే కూడా తట్ వదిలేసుకొని. అన్ని విధాలుగా కష్టపడి. తీర చేతికి, పంట దొరికే టైంలో, ఈ విధంగా అకాల వర్షాల వల్ల. పంట పాడవడము అలా జరుగుతుంది. బాగా, దీనివల్ల రైతులకు చాలా నష్టం జరుగుతుంది.
హా అహ్ నష్ట నమా
అంతే కదండి ఇప్పుడు ఒక ఒక సీన్ పాతకాలంలో ఎలా ఉండేది. ఒక సీజన్ లో వర్షాకాలం అంటే ఆ వర్ష. వర్షాకాలానికి తగ్గట్టు పంటలే పండించే వాళ్ళు. చలికాలం అంటే చలికాలానికి తగ్గట్టు పంటలు మాత్రమే పండించేవాళ్ళు. ఇప్పుడు అలాగా లేదు. అసలు ఎప్పుడు వాతావరణం. సడన్ గా మారిపోతుందో, ఎప్పుడు సడన్ గా అకాల వర్షాలు స్టార్ట్ అయి, పంట మొత్తం వాళ్ళు. కోతలు కోసి ఆరబెట్, తె టైం కి వర్షం అకాల వర్షం పడి పంట అంత వర్షంలో కొట్టుకొని పోయి రైత్ లబో దిబో మొత్తుకోవడం. ఆ ప్రాణాలు తీసుక్, కోవడం అలా జరుగుతుంది.
అవును ఎందుకంటే య్య ను ఈ వాతావరణం వల్లనే మొత్తం. ఇట్లా పంటలు పండట్లేవ్ మల్ల పంటలు వేసినా కూడా మంచిగా పండడం కూడా లేదు.
ది అన కావల్సిన టైం లోనే చేతికి వచ్చే టైం లోనే తడిసిపోతా ఉంటే, రైతులు కూడా చాలా నష్టపోతా ఉన్నారు. వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాలేక ఆ, రాలేని సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయండి రైతులకి. వాతావరణాన్ని నమ్ముకొని ఉండలేకపోతున్నారు. ఇప్పుడు రైతులు. ఒక రకంగా ఉండట్లేదు కదా వాతావరణం. వెంట వెంటనే, వెంట వెంటనే, మార్పులు వెంట వెంట్ వెంటనే మార్పులు
ఆ అవును అవునండి. ఏందో ఏమో వాతావరణ తీరే.
అవును
హ్మ్ ఏం చెప్తామ్ వా మనం చేతులో అయితే ఏం లేదు కాండి.
హుమ్మ్ అదే అండి. మన చేతిలో ఏం లేదు ఆ వాతావరణం పొల్యూషన్ వల్ల. ఇదైతా ఉంది
పాపం
కానీ ఒక పాత కాలంలో లాగా ఉంటే బాగుండేది. రైతులకు ఏ సీజన్ కి, తగ్గట్టు ఆ సీజన్ పంటలు, పండించుకునే వాళ్ళు.
ఇప్పుడు వరి వేస్తారు మొక్క,
ఆ, తీరా అవి కోతలకు వచ్చే టైం కి, వర్షం బడి ఉమ్మ్ పంట నష్టం జరగడం. ఇంకా ఏ విధంగ్ రైతులు బాగుపడతారు. ఇలా జరుగుతే.
ఏ రైతు బాగుపడాడు
అదే అండి. సరే అండి మరి.
సరే అండి.
ఓకే థ్యాంక్ యూ
ఓకే
మాట్లాడు